హలో ఆ
హ్మ్
చెప్పు నీకెప్పుడైనా అనిపించిందా నన్ను ఎందుకు మాట్లాడేవా అనిపించి
దుకు మాట్లాడవని అదేందది అంటే రీజన్ నలా ఖచ్చితంగా
అవునా
నీతో మాట్లాడాలంటే రీజన్ అవసరం లేదు గుర్తుపెట్టుకో వంద రీజన్స్ ఉంటయి ఆ ఫీలింగ్స్ ఉంటయి కొన్ని కొన్ని ఫీలింగ్స్ అంతే అవి మనం ఎక్స్ చెప్పలేము కొన్ని అంతే
ఆ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఫస్ట్ లొ
ఫస్ట్ ఫస్ట్ల అ అసల్ నే మా ఇప్పటిదాకా ఎక్సపేక్ట్ చేయాలె తెలుసా జస్ట్ నేన్ నార్మల్ గా మెసేజ్ జేసినా చేసిన గుడా ఎక్సపెక్ట్ చేయాలే నేను అసలు నిజం చెప్పాలంటే చేయవు అనుకున్నా తెలుసా రెండ్ రోజులు త బ్లాగ్ చేసినవ్ నన్ను గుర్తుందా
లేదు నేను ఫస్ట్ రోజే ఆక్సెప్ట్ రిక్వెస్ట్ పెట్టా తర్వాత ఎందుకులే నాక్ అనిపించింది మరీ చేసా అట్ ఇట్లైతే నాలుగైదు సార్లు జేసింటా మళ్ళీ రెండు రోజుల తరువాతా
అందర్ల ఎల తిరుగుతా. ఊ ఆ ఏంకాదు ఏంకాదు వాలేవరో గట్టిగా మాట్లాడుతుంటె ఏవర్రా అబ్బా చెప్పు
అట్లా రిప్లై ఇవ్వాల్సి వచ్ ఆ
నేను ఎట్లో కలవను గదా ఇప్పుని ఎందుకు అనుకునింటావు కదా
ఆహ్ నీనే అట్లానుకోలేద్ నువ్వే పెద్ద అబద్దాలు చెప్పేసా ల్యాబ్ లో ఉన్నాను నా టీచర్స్ చూస్తారు లాబ్
ఆ ఆ టైమ్ లో అలా మాట్డుకుంటే నువ్ అసలు ఇడు ఈ నిమిషం నువ్వు నాతో మాట్లాడే అవే కాదు నిజేం చెప్పాలంటే టూ బి ప్రాంక్ చెప్పు మను నువ్ మాట్లాడు స్తవా
ఏమ
ఏమో కూడా కాదు మాట్లాడేదానికి కాదు అస్సలు మాట్లాడేదానికి కాదు ఎవరైనా స్టూడెంట్ అన్న ఇంకోటెంది జాబ్ చేస్తాను అన్నా కొంచం ఇంప్రెస్ అయితారు ఎవరైనా సపోజ్ ఫస్ట్ సపోజ్. ఊ లేకుండా ఊరికి మనం గాలిీ జస్ట్ మనం ఎట్లా అంటే బ్యాక్లాస్ చెప్పుకుని తిరుగుతున్నాం అంటే ఏం వాళ్ళ మీద ఏమి ఇంప్రెషన్ ఉంటుది ఫస్ట్ ఆఫ్ వాళ్ళ మీద ఏమి ఇంటెన్షన్ ఉంటది జేప్పు
అది కాదు నువ్వు హైలైట్స్ పెట్టావా ఇన్స్టాలో హైలైట్స్ పెట్టావా ఏంది ఈ అబ్బాయి ఇంత చబ్బి లాగా ఉన్నాడు అనుకున్నప్పుడు అబ్బా వచ్చి ఎట్లా ఉన్నావో ఆ ఫొటోస్ లో
హైలైట్స్ నేను ఎప్పుడు పెట్టినా
అదే థియేటర్ లో ఒకసారి మీ వాళ్ళంతా మీ నితీష్ అన్న మీ అన్న మీరంతా థియేటర్ లో సినిమా చూస్తా అంటే అప్పుడు అదొకటి పెట్టావ్ తర్వాత ఆ పాప ఎవరు మీ ఆ పాప ఎవరు హైదరాబాద్ లో ఉంటుంది ఆ పాప తో పాటి ఫొటోస్ పెట్ట షార్ట్ వేస్తె కాళ్ళు ఎంత ఇదిగా ఉన్నాయో తెలుసా అవి
ఉ ఊ
మకు కొన్ని నచ్చలా అబ ఇట్లా పెట్టే పెట్టావు అవి ఒక వారం రోజులు ఏమో పెట్టావు తర్వాత తీసేసా స్టోరీలని
నేను పెట్టాను అసలు స్టోరీలా హైలైట్స్ ఎప్పుడు పెట్టానును
ఐలాండ్స్ లోనే చూసాను నేను అవన్నీ
మాచెలలు నేనుంది వెళ్తా ససలు
ఆ తర్వాత మహిత కాదు
ఆ మామూలు చెప్తున్నా బాడ అయిత అంట కొంచెం హైదరాబాద్ పపనేవామి వారం రోజు నేనుందుకు వెళ్తాను అ బ బా మతదిల్సా ఎంత ఎంత బాగుమాడుతా అంటే అంతే బాబ కొన్ని కొన్ని మాట్లాడలేని చెప్పలేని కానీ నీ కొన్ని కొ అట్లే మాట్లాడుతు పర్శన కూడా మాట్లాడుతు అబ మాక అప్పుడు తిరుమల పోనప్పుడు వాళ్ళ అందరు వెనకల వచ్చి మా వాళ్ళు నేనా పాప మాట్లాడుకుంటా పోతాం అవు నన్ను అడుగుతే అదే నేనే ఏం చెప్పాలో అర్థం కాదు
లెబరెన్న నువ్వు చెప్పావులే ఆ పాబా గురించి ఆ పాబా
నువ్వే మాట్లాడవు తెలుసా నేన్ ఆ పాప నిజం చెప్పాలంటే నువ్వు ఆరోజే ఆ ఉలిడిందా అమ్మో ఏంది అన్నా ఏంది ఇట్లా మాట్లాడుతుంది కొట్టినట్ండింది అప్పుడు మాటలానేవాళ్ళి కార్ లో నేను మ మనన్న మా బావ ఆ పాపండం ఆడుకుపోయినా అది పక్క ఊర వెళ్ళ మా ఊరు నుంచి పక్క ఊరికి పోయడాానికి అంటే ఏది చిన్న పని మీద అైతే వాళ్ళు మనన్న ఆ మచి దిగినారు మీరు ఇక్కడ ఉండండిలే మళ్ళీ వస్తార అని చెప్ి సారులేని నేను అప్పుడు ఉన్నాను అప్పుడు నువ్వు ఫోన్ చేసినావు అట్ మా మాట్చ్చిన మాట్లాడింటే బ
నేన ఎందుకుారుస్తా హలో
ఆ
నది చెప్తాను చెప్పు
ఏ చెప్తను ఆ పాప్ప నా కాదేమో మధ్యానా్నవలో నువ్వు ఫోన్ చేసినావు మ అతే నా ఫోన్ తీసుకోమ్మ అనే అది
ఆ నేను ఆరిచలా ఆ రోజు నేను నీతో మాట్లాడుతా ఉన్నాను నువ్వు మాట్లాడుత మాట్లాడుతే అట్లే నిద్రపోయావు మీ చెల్లి లా చూసి ఫోన్ కట్ చేసింది
మా చెల్లలు డౌట్ ఫుల్ ఉ నా మీద ఏమంటాం కదా ఇప్పుడు నువ్వు చూసినవ్ కదా నాకు పోను
నువ్వు చేసావు ఆ నేను చేసా నేను చేసా నేను చేసా అయినా టైము బలస్మీర్
ఏదోటి మాట్లాడుతా పోతుంటే అయిపోద్ది మనం ఊరికి కాముంటే చెప్పు చెప్పుంటే ఇంకా చెప్పు చెప్తానే ఉండాలగా
నీలాతో మాట్లాడితే అనిపిస్తుంది నాకు మీ ఏంది ఆబాబ ఏమి చెప్పదు నేను చెప్పేది ఇందు చెప్తేది ఇంట అంటుంది ఊ అంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్పు ని విషయానికికు పదిసార్లు అన్న చెప్పు చెప్పు అన్నకన్నా కొంచె బానే స్వామి అని చెప్పే
ఇప్పుంటే నా అస్సలు ఎవరికి అది నచ్చదు పదం నా పదం ఏందంటే చెప్ప అంటే ఏం చెప్పేదండి అనిపిస్తాది కోపం వస్తుంది కొన్ని కొన్ని సార్లు అంటే మూడును బట్టి ఎంతోబ్జాల ణట
మా మేడది ఈ రోజు ల్యాప్టాప్ పని చేయలేదు రా ఏదో ఓటింగ్ ప్రాబ్లెమో ఇదో వచ్చింది చాట్ జీపిటి ఆహా ఓటింగో ఏదో అన్నారు
బోల్ ఆ
చాట్ జిపిటి లో కొడితే అది వచ్చింది అంటే దానికి సొల్యూషన్ ఏమి అని అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఆహా ఫిఫ్టీన్ సెకండ్సా ఫిఫ్టీ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్నేమో దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అయ్యి మళ్ళీ బాగా వస్తుంది అని చెప్తే మేడం ఆ మేడం నేను చేస్తా మేడంటే నాకు ఇచ్చిందా అది ఎంత బాగా పని చేసిందో తెలుసా నిర్మలా చెయి గుడ్ హ్యాండ్ అనమాట అది అదృష్టం చెయి అని చెప్పింది
క్లాసులోనే అందర ముందర
ఆ
చచ్చిపోతారు మ్యామ్ మీ ఇగ అందరి ముందరు అట్లా గట్టిగా మాట్లాడతారా లేదా మీ దగ్గర చిన్న మాట చెప్పు
మేడం అందరి ముందర అట్లె మాట్లాడుతుంది ఎందే
ఇగ నిన్ను తిటుకునిల్లో ఎక్కువ మంది ఉంటారు అమ్మాయిలో సెల్ఫిష్ ఓలె ఎక్కువ ఉంటారు నిజం చెప్పాలంటే
ఆహా మా క్లాస్ ఈ రోజు మాకు ఎబైటడు సార్ అని ఒక సార్ ఉం ఉంటాడు సారు ఆ సార్ కి తమిళ వస్తుంది ఆహా పాస్కో సార్ కి తమిళ వస్తుంది తెలుగ గు రాదు సార్ వచ్చేసి ఆ సార్ వచ్చి అందరూ వచ్చి నార్త్ లోపే అయిపోయి తమిళ్ లోనే చెప్తారు ఏదో చెప్తాడు అవును ఒకే నా గట్టిగా చెప్ప ఓకేనా అనాడు ఒకే సార్ అన్నానా ఎవరు అని నన్ను చూసి సరే సార్ ఈ పాప సార్ ఈ పాప సార్ అని అందరూ నిర్మలా నిర్మలా అని అరిచారు తెలుసా అయ్యో అనిపించింది సార్ క్వశ్చన్లు అడిగేస్తారని భయం నాకి అందుకే ఆ సార్ క్లాస్ లో కాస్త కాంగా ఉంటే క్వశ్చన్లు అడిగి మానం తీస్తాడు
మ్
ఆ పాప ఇక్కడ్రా ఆ పాప ఇక్కడ్రా అంటాడు ఆ అప్పకు తెలుగు రాదు వచ్చి ఈడ కుసో అంటాడు కానీ ఇంకోసారి వీళ సార్ అంటే మా క్లాసుల్లో నున్నింది నా మీద చాడీలు చెప్పేస్తారు నిర్మలా నిర్మలా నిర్మలా నా పేరు నన్ను కుర్చ ఆడ కుర్చో పెట్టాలని అందరూ ఆరుస్తారు
యాడ కూర్చోబెటుతారు
ఫస్ట్ డెస్క్ లో మధ్యలో డెస్క్ లో
మధ్యలో డెస్క్ లో కూర్చోబెట్టుతారా
ఆ
రెండు రోజులు మీకు రెండు రోజులు కదా కలిసి వచ్చేవి
ఆ
బాయ్స్ రూంలో కదా ఓ అబ్బ మా క్లాస్లో ఎంత పది మందేమో ఉన్నారు అమ్మాయిలు గర్ల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు
బాగా అయిపోతాంది మధ్య కాలేజ్కి పోతే అసైన్మెంట్ రాస్తా మంచిగా ఎంజాయ్ చేస్తా
ఈ ఒకక్కరి మాట అన్నాగా నువ్వు పోయి చేసి అన్నం పెట్టు నే పోయి మళ్ళీ అది క్లోజ్ చేస్టారూ ఆ సరేనా మెడికల్ స్టోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఆడవరకూ
ఎయిట్ థర్టీకి వెళ్దామన్నావు ఒకదా
యాడికి
అదే మెడుకల్
ఎందుకని ఇప్పుడు పెద్దగా రష్ ఉండరు కదా మళ్ళీ లేకపోతే షాప్ క్లోజ్ మళ్ళీ
ఓకే రైస్ పెడతా నువ్వు పల్లిలో తెచ్చిస్తే అది చేస్తా
ఒత్తిమిర్చి లేవు లే
ఆ చందన వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒక రెండు అడుగుతాలలే లేకపోతే మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది కదా తెచ్చేయ్
ట్టా
ఆఫ్ కేజా
ఆ అదే పామాయిలు
కేజీ జాల ఆఫ్ కేజై జాల
హఫ్ కేజీ చాలు కేజీ అర వద్దులే
హాఫ్ కేజీ పామైలీ
తర్వాత పల్లీలు
చిన్నకాైత్నాలు
అభే చె
మిరియాలు వచ్చారు కదా మిరియలు కాదు దానోది అంటారు ఆ వేశారు కదా
జిలకర ఉందిల్ మి రూంలో కొంచం జిలకారానా ఏహా లేదు వెల్లుల్లి వెల్లుల్లి కావాలి వెల్లుల్లి అయిపోయింది ఒక రెండు మూడు తీసుకురాండి
ఆ తెస్సాలె వెలుల్లి వెల్లుల్లి అంట తెలకడలే కదా ఉ కాదు ఫస్ట్ పాలు పుప్పు పాలు అంట ఏమంటారు చినికతు నయించిు పక్కన పెట్ ఆ తర్వాత ఒొట్టిమిర్చి చేయించు ఒొట్టిమిర్చి వచ్చి ఒట్టమిచి లైట్గా ఎయించి ఆయిల్ వేసి ఒొట్మించ వేయించేటప్పుడే అవి మెంతులు మెంతులు కాదు ఇది అయ నను చెప్ప ఇందక నువు ఆ జీలకర్ర వేయ్ అదే జీలకర వేసి ఆ అంతేలే జీలకర్ర వేసి మళ్ళీ ఫస్ట్ అది మిక్సీకి కొట్టుు జీలకర్ర చల్లరి నాక కొట్టు సరె నా
అ
కొంచేపు బేట్టు అదే కొంచెం పక్కన పెట్టాక అ ఎన్ను పొట్టు పొట్టు తీయవలె నువ్వు తీసావా
తీస్తా ఎందుకు
తీ కునంకదులే బాగుంటదిలే లేదు తీసావని తెలుసు ఎట్లనా ఓకే మాయమ్మ అట్లం కొట్టదు ఈసారి ఇది వె ఎక్కువే దానింటారు తెలవాేలు ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు ఒక ఏడు ఎనిమిది వెయ్యి్
అ
మా అమ్మ వసాను ఇంకా బళ్ళ నేనైతే మా అమ్మ మొన్న ఇంటికి పోతాని ఫస్ట్ తెలియపడదిన్న
నేను బాచెయ్నా
చెయవు మా అమ్మని చెయలే తప్పేముంది
పేసారా ఎక్కువ
బా మాయమ్మ డ చేస్తస్తా మీ మామ్మ టైమ్ టైం ఉండదు నేను అందుకు
ఎంత సేపు అవీఅన్ని నువ్వే వెంచి చెప్తుంధో అట్లా
అది ఆమె చేసే పనివెరు నను చేసే పనివెరు ఆమెకు టైమ్ కుదరదు ఇంటికి పోతే కాదు అర్థం కావట్లేదు నాకు పనులు ఉంటాయి కదా నేను నేనే కామ్ గా ఉండనులే సరే సరే కట్ చే